బావున్నరండి, ఆ బావున్నా డి తిన్నర
తిన్లే మీ మీరు తిన్నారాన్
ఆ ఓ తింటంఅయింది చే ఛాయ్ తావుతున్న అండి.
అవునా ఏ టైం లో అస్స ఈ టైం లో ఛాయ్ తావుతారండి మీరు
ఆ మా ఇ టైమ్ లో చాయ్ తావుతం. గంట ఆగి మజ్జిగ ఇట్ట తావుతం మీరు దాయిర
ఆ మేము ఇప్పుడే అన్నం తిన్నమన్
ఇప్పుడు అన్నాలు దిన్నర
ఇప్పుడే మేము, ఇట్ల డ్యూటీ వొయ్
డ్యూటీ చేసోచ్చారా, ఏం డ్యూటీ చేసి రండి
నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ నండి.
గవర్నమెంటేనె ఎంతొస్సయండి.
నల్బైవే యాబైవేల వరకొస్తాయ్.
యాబైవేలొస్తయా అండి అమ్మమ్మ. మమ్మాయి అంతే అండి మా అమ్మాయ్కి అంతే వస్తయండి.
అ ఔనండి
ఆవ్ మన్న మన్నే ఆవ్ మన్న మన్ననే. కిన్నండి జాబు.
ఆహా
ఎక్కడ గాదండి ఇంగక్కడి చెన్నై బోయిందండి.
అహా ఔన్ మీకెళ్ళి వర్ష్ తం బడ్తానా
మన్న నిన్న ఉన్నదండి ఇగ లేదండి వెండ మండి.
చానా అంటె చానా వర్షం పడతానండి మొత్తం ఇక్కడ అన్ని రాళ్ళు బడి అంత ఎంత మ నడవనీగ్గూడొస్తలేదండి మొత్తం అసలు. ఘోరంగుందంత. ఆ మేమ్ మాకు అంటె ఇట్ల పొలాలుం టయండి మాకు మీక్ పొలమున్నద
యేండి త పొలాల్ తక్కువ అన్
ఆ మా కాడ గూడా పొలాలు ఉన్నాయని అవంతా కరాబ్ అయిపోయినాయి అండి ఇప్పుడు ఇగ అదేంచేయాలా అర్ధం అయితలేదు ఫుల్ వానాలు వచ్చే వరకి ఎంజేయాల్ నో అర్ధం అయితలేదు అసలు
హ్మ్
అంటే ఇప్పుడు మొత్తం ఇగ అంత అయిపోయింది లాస్ట్ కి ఒక ఇప్పుడు కోతాకాడికి వచ్చే టైము నే అంత ఖరాబ్ అయిపోయిందండి
అవునా అండి ఊ
చాలా బాధగా అనిపిస్తాంది ఇగ మాకు
ఊ
మీరేమేమి పోలలే పొలాలలో ఏమేమి వేసరా
అ
ఆహా అంటే మీకు మంచి దిగుపాటు ఇట్లా మంచి పెట్టుబడి ఇట్లా మంచి గా అంతా
పెసర్లు వసం ఆ పెసర్లు వేసం ఒడ్లు వేసయి ఒడ్లు పట్టిస్తాం అయ్యె తింట టం
అవునా
అ హ్మ్ అయ్యే ఒడ్లు పట్టస్తాం అండి
అందరు బావున్నారండి
ఆ బాగే ఉన్నరు రండి మా ఇంకా ఈయన బయటకి పోయొచ్చుండు ఏసెసుకోని బండిండు
ఆ
వాళకి చాయ్ పెట్టంటే కొంచెం పెట్టిస్తుందండి
ఆ మీకు పోలం ఆ హా అవును మధ్యలో గ్యాసులు ఇట్లు ఇవన్నీ కరాబ్ అయినాయి కదా వస్తుంది వాటిల్తొ
చెయ్యమన్నది మ చెల్లె
ఆ హా అంటే మీరు అందరికి సహాయం చేస్తేనే ఉంటారు కావచ్చు
ఆ ఆ కింద పైన ఉంటాం గా అండి మేము పైన ఉంటాం వాళ్ళ ఉంటారు మామరిది వాళ్ళు మా మర్ది కి ఇంగ వ్యాపారం ఉంటది
ఆ అదే మిమ్మల్ని మాట్లా మీతో మాట్లాడుతుంటేనే చాలా మంచి వారు లెక్క ఉన్నారు మంచి అందరికి సాహయం చేసేవారులే కున్నారు కదా అండి
ఆ మా ఇంటికి వస్తే అన్ని వండిపెడతా నేనైతే అందరు నన్నేఊరికే అంటారు
మమ్ముల్ని కూడా ఒకసారి పిలవచ్చు కద అండి మీరు
అవునాండి రాండి నువు ఎప్పుడు వస్తా అంటే అప్పుడు నీకు సెలవులు ఎప్పుడు దొరికితే అప్పుడే వచ్చినా ఉండొచ్చు మంచిగా పైన గాలి కూలర్ వేసుకుంటాం మనం ఫ్యాన్లు పెట్టుకుంటాం సల్లటి గాలి ఆ
ఆ వస్తా అండి ఒకసారి
కొత్త పచ్చడి కల్పుకొని తింటామండి ముద్
ఆ మీకోసమైనా మీ కోసం అయినా నేను ఒకసారి లీవ్ తీసుకోనైనా వచ్చేస్తాను మీ ఇంటికి
అవునా ఆ రాండి మంచి వేడి వేడి అవును మా పచ్చళ్ళు తిందువు ఆంధ్ర పచ్చళ్ళు మీరు ఎక్కువ పచ్చళ్ళు పే త్వరగా
ఆ మేము పెట్టామండి మేమండి ఓన్లీ ఎక్కువ మామిడికాయ పచ్చడి ఒకటే పెడతామండి మా ఎక్కువ జరిగేది అది ఒక్కటే అండి
ఊహూ మేము మామిడి కాయలు ఎండ పెట్టి నూనె బోసి
ఆహా
నూనె వేసి ఎండబెడతాం రసం ఉంటే రసంలో నానబెట్టి ఉప్పు కారం మో మస్తుగుంటది. ప పుల్లలలో వేసుకుంటాం మామిడి కాయలు ముక్కలని ఎండ బెట్టుకొని
ఆ మీ మేము కూడా అట్లానే నేర్చుకో
నేర్చుకోండి బావుంటది మీ అమ్మగారు పెట్ అయ్యింది
ఆ మా మమ్మీ వారు అంటే వేరే కాడ ఉంటారు. మీ అమ్మ వేరే కాడ ఉంటారు. ఇప్పుడు నేను జాబ్ చేస్తన్నాను కాబట్టి ఇక్కడ ఉంటాను. నేను ఒక్కడినే ఉంటే మా స్నేహితుడు ఉంటాడు నాతోని ఇద్దరమే ఉంటాం ఇగ
అవునండి పెళ్ళి పెళ్ళయిందా అండి
ఆ నాకు పెళ్ళి కాలే అండి ఇక
అవునా తూళగా అండి మా కాడ ఒక అమ్మాయి
చూడండిండి మీ మంచి అమ్మాయిని చూడండి
సూ అమ్మాయి సూపర్ ఉంటది జాబ్ చేస్తది.
ఆ అంటే మంచిదండి అట్లా అంటే చేసుకుంట ఇక
హ నీకు ఓకే అయితే ని మాకు ఓకే అయినట్టు
ఆ ఒకే అండి మీకంటే ఇ మీకు దగ్గర ఉండి తెలిసింది కాబట్టి మీకు ఓకే అయితే నేను చూసుకుంటే నాకు కూడా ఓకే అయితది కదండి. మీరు కూడా మాలాగానే మమ్మల్ని అంటే చెడిపోయటట్టు చూడరు కదండి కుంటే మంచి మంచి గానే చూసుకుంటారు గదా అందుకనే మీ మాకుగూడ ఒకే అయి
మాకు తెలిసిన అమ్మాయే ఉన్నది ఇంకొక అమ్మ మ్మ్ మా తెలిసిన దగ్గరోళ్ళే సుట్టాలు దగ్గర చుట్టాలండి మా మేనకోడలు లాగా అయితదండి
ఆహ
మ్మ్ ఇంకా అండి
ఇప్పుడే అ డ్యూటీకి పోయిచ్చినం తిని కొద్దిసేపు ఇట్లా అట్లా పడుకొని మళ్ళా డ్యూటీకి పోవ నైట్ డ్యూ టి ఉంది ఇయ్యాల అ రాత్రి పూట డ్యూటీ టి ఉంది
ఆహా ఎన్
టిగె ఇగ మళ్ళా ఒకటి గంటల వరకి ఈ రెండు గంటల వరకు మధ్యరాత్రి అర్ధరాత్రి అట్లా ఉండాలండి ఇగ డ్యూటీల నేనొక్క అ ఇగ అట్లా చేసుకుంట ఇట్లా ఫోన్ మాట్లాడుకుంటు ఉంటమండి ఇగ ఓన్లీ ఎక్కువ ఫోన్ మా నండి ఇగ ఎక్కువ డ్యూటీల్ నే ఉ టం కాబట్టి ఫ్యామిలీ వాళ్ళతోని కూడా టైమ్ కేటాయి చ్చడం నాకు జరగదండి అట్లా
మ్మహ్ మ్మ్ అండి ఆ, ఇంకా అండి, ఏం లేద్
ఇప్పుడే ఓన్లీ అంటే మీరు ఒక మొక్కజొన్న ఇట్లా ఇవి ఇవి వెయ్యరా అండి పొలాలల్లా
వెయ్యం తప్తదా వేసం తక్కువ
అవసయం తక్కువ నా మాకేళ్ళి మొత్తం వ్యసయమే ఉంట టదాండి మొక్కజొన్న పేసర్ లు కందులు ఇట్లా ఇవన్నీ ఉంటాయి ఇవి ఎక్కువ వీటి కోసమే దిగుబడి ఉంటది ఇవి ఉంటనే మొత్తం ఈ మేము ఇక్క మాకు పెద్ద ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉన్నదండి ఒ ఒక ఇరవై ఎకరాలు ఉంది మాకు
ఊహు
ఎకరాలలో మేము అంతా ఇగ ఒక్కొక్క ఏస్ ఏ ఏ కాలంలల్ల ఆ పంటలు వేసుకొని అందరికి పంచుతాము అండి మేం
ఊమ్
ఆ
హ్మ్ ఇంక
ఆ ఆయన ఆ ఇప్పుడు ఇగ ఈ ఈ కాలా ఆ ఇప్పుడే ఈ ఎండలు బాగా కొడుతున్నయండి కానీ ఇక్కడ మొన్న వర్షం చాన వర్షం పడడం వల్ల ఇగ ఏం చేయలేకపోతున్నాం చానా ఇప్పుడు మొన్న ఇప్పుడు కూడా గాలి కూడా వడ గాలి గిట్లా బాగ వస్తుంది
మీక్ పండగ సెలవలు ఇయలేదండి
ఆ ఇచిల్లు ఒకటే రోజు ఒకటే రోజు ఇచ్చేసిర్రు మల్ల ఇగ
శ్రీరాంకి ఇయర
ఆ ఇస్తారు అప్పుడు ఇస్తార్ మాక్ ఇస్ టీరామ్ కి ఇస్తారు
మా పియానీకే సాట్ జేస్తుంది మా బజార్ లో
ఆ ఉగాదిక్ కూడా ఇంటికి ఎల్లినం ఇంటికెళ్తే మా మమ్మీ మా అమ్మ నాన మంచిగ పొలంకాడ తీస్ కబొయిల్లు మామిడి చెట్టుకు మామిడికాయ లు ఇవన్నీ తీసుకొనొ వచ్చి మా మమ్మీ మా అమ్మ మంచి పచ్చడి చేస్తే ఆ పచ్చడి తాగి మేము ఇక్కడ ఒస్తా మళ్ళీ వచ్చి డ్యూటీకి వచ్చేశాం అండి చాలా అంటే చాలా మంచిగా అనిపి తిన్ మాకీగా
ఓహో ఊ ఉఊ
మళ్ళా మళ్ళ ఒక్కసా ఇదే ప డుగా మళ్ళ ఒకసారి మళ్ళ ఇప్పుడే మ మళ్ళ జరుగుతె అయిపోతది అనుకున్న ఇగ అట్లా ఇంటి రోజ్
ఉహు బట్ మీ బచ్ స్తంది కద పండకి
ఆ చేస్తారు ఈ ప స ఉగాదికి పచ్చళ్ళు చేస్తాది. మా ఆ మా అమ్మ ఇట్ల ఇట్ల వేరు వేరు అప్పాల్ చేస్తాది. ఇంకా లాలు ఇట్ల వీటియి ఉంటాయి. కద అండి అది కూడా చేస్ అర్షలు గిట్ల చేస్తది.
అవును అవునండి మా బ క్ష్యల్ చేస్తా పూర్ణల్ చేస్తా
అవును. మీకు ఇష్టమైన పండుగ ఏంది అండి అంటే
దసరా పెద్ద పండుగ మాక్ దసరా బతుకమ్మ మీకు
సంక్రాంతి అండి. పెద్ద పం బత్
అంటే సంక్రాంతి ముగ్గుల పోటి ముగ్గులు ఏస్తాం.
ఆ మా దేవుడు ఉంటాడండి. మా దేవుడిని కాడ మేము కాళ్ళకు గజ్జెలు కట్టుకొని డోలె గో డోళ్లు వట్టుకొని అం మొత్తం మొత్తం డాన్సులు ఊరు మొత్తం డాన్సులు వేసుకుంటనే పొ
మేము ఆ చెయ్యమండి ముగ్గుల పోటీకి పోతాం ముగ్గులెస్ కుట్టో అల్ల ఫైజులు మాకే వస్తయండి. ఫస్ట్ ఫైజు మాకే మా అమ్మాయికి రెండు వొచ్చినాయి. కుక్కర్ వోచ్చింది. మీ సెచ్చిందండి నేన్ ఇప్పటికిీ మా ఆమ్మ ఆవు అవును అండి. మా అదే వాస్తవం కప్పుల సెట్లు అన్ని వస్తాయండి. నాకు చీర వొచ్చింది.
ఓ అంటే మంచి మాకు ఇక్కడ మాకు మేము ముగ్గులు వేయమండి. ఓన్లీ మాకు అంటే ఇప్పుడు ఎంజాయ్ అంటే మాకు మేము సంతోషంతోని అయి అన్ని డ్యాన్స్లు చేసుకుంటా ఊరు మొత్తం తీసుకుంట మేము ఆ వేరే జాతర పోయుకుంటా
నో
తారకు పోతాం. అప్పుడు మేం మేం తిండి తినడం నీస్ గిట్ల తినడం. ఏం
మేనే సమ్మట ఓక్క పండగ మూడు రోజుల దాకా మేం ఏం తినం.
ఆనే అది మాకు ఇష్టమైన మాకు ఇష్టమైన పండుగ అంటే గాదొక్కటే ఇగ మాకు
అవునా సంక్రాంతేనా మీకు మా కొ దసరా మాకు దాస్ సారా జమ్మి కాడికి పోతాం అంటే
ఆ జెమ్మ ఆకు తెచ్చుకుంటారు. అట్న్ కాదండి అవును మీకు దసరా రోజు పాలపిట్ట ట్ట కనబడది
ఆ పట్కుట్టం ఎతుకోన్ ఫోటోల్డి కుతో పుటోలుగు కొత్త బట్టలు వేసుకోన్ పోతు తంగ్ ఎంజాయ్ చేస్తాం
ఓకే ఓకే అన్ సరే అండి నేను కొంచెం పని ఉం మళ్ళ ఫెష్ అప్ అయ్యి నేన్ డ్యూట్ పోతున్న బాయ్
అవునండి అప్పుడే టైమే తిన్నా అండి
ఆ అయితే ఇప్పుడు ఇప్పుడ అయితే ఫ ఐదు గంటల వరకు మేము అక్కడ ఉండాలా
అవునా సరే అండి నిమ్మగాన్ని అడిగిందని చెప్పండి
క ఓకే